హలో హలో
హలో
హాయ్ అక్క బాగున్నారా
ఆ బాగున్నాను నువ్ మా
తిన్నారా అక్క ఆ ఇప్పుడే అయిందక్క మీరు తిన్నారా
హా లేదు మ ఇంకా తినాలి కొంచెం వర్క్ ఉంటే బయటికి వెళ్ళేసి వచ్చాను
ఓకే అక్క ఏం స్పెషలు
పన్నీర్ బిర్యానీ అంతే స్పెషల్ అదే ఇంకా రైతా
పన్నీర్ బిర్యానీ మీరే చేసార అక్క
ఆ
ఎట్లా అక్క ఆది ఒకసారి చెప్తారా అ
నేనా నీకు వాట్సాప్
ఓకే అక్క నేనా బీరకాయ పప్పు అక్క
బీరకాయ పప్పునా
ఆ అవున అక్క ఇంకా ఏమే ఏమి చేస్తార అక్క స్పెషల్స్ వంటలు
హెల్దీవేరా ఇంకా పిల్లలకి క్యారేజ్ బాక్సెస్ ఉంటాయి కదా
ఉమ్ ఉ ఉమ్
క్యారేజ్ కట్టియాలి కాబట్టి వాళ్ళకి ఇంకా ఏదో ఒకటి మెయిన్ అ ఎక్కువ కాల్షియం ఉండేలాగా పన్నీర్ కాజు ఇంకా రాగి పిండితో రాగి రొట్ రోట్టే లాగా చేస్తాం కదా ఆనియన్స్ అంతా వేసి ఉమ్ అది ఇంకా అంతే మెయిన్ అవి ఇంకా కోకోనట్తో కోకోనట్ రైస్
ఒకే కోకోనట్ రైసు పులిహోర టమాట రైసు ఎగ్ రైసు
పులిహోరా ఉంది కదా నువ్వులు నువ్వులేసి చింతపండే ఎసేస్తం కదా
నాకు ఐడియా లేద అక్క మామలుగా ను పులిహొరా చేస్తాం కానీ నువ్వులు పులిహోర ఏ
ఒకసారి ట్రై చెయి యూట్యూబ్లో చూసి
ఓకే అక్క ష్యూర్ కచ్చితంగా నాక్ క్లార్ టీగా ఉంద అక్క మీది నాది క్లారిటీగా ఉంది ఆ ఉంద అక్క
నా సైడే ప్రాబ్లమ్ ఏమో
ఆ మీ వాయిస్ క్లారిటీగానే వినిపిస్త ఉంది ఇంకా సమ్మర్కి ఎక్కడికి ఎళ్ళలేదా అక్క
లేదురా ఇంకా స్కూలే ఓపెన్ అయిపోతుంది కదా లేద్ ఇంక అదే
ఓకె ఓకె
ఉమ్
ఓకే
ఇంక చూసుకొని రావాలి ఇంకా ఫిఫ్త్ నుంచి అవును వెళ్ళేసి వోచ్చామ్ ఒకసారి ఆల్రెడీ
చూస్
ఆ అంటే ఆ అక్కడ అ చాలా బాగుంట అది మేం అక్కడ గొన్న అప్పుడు కొండగంగ అమ్మ
ఆ ఆ ఆ చాలా ఫేమస్ గదా అక్క బోయకొండగంగ అమ్మ
చాలా చాలా ఫేమస్ ఉమ్
ఆ
ఇంకా అక్కడి దగ్గరే మనకి ఇది గూడా గున్ కూడా ఆ రెడ్డ కొండ గూడా దగ్గరే
రెడ్డమ్మ కొండ గూడ
కన్
రెడ్డమ్మ ఆ విన్లేదు అక్క
ప్చ్ అంటే వరే పిల్లలు లేని వా మొక్కుత అదే పుడుతారంట గదా రెడ్డ రెడ్డి ఈ రెడ్డి అల్ల ముందర పేరు వ వచ్చేలాగా మనం పెట్టుకోవాలనమాట అమ్మవారి అలాగా ఉమ్ అప్పుడు మనకి తెలిసిపోతుందంట కల్లోకి వచ్చి చెప్తుందంట ఆమె
తరా
ఖచ్చితంగా పుడతరు ఆల్రెడీ ఆ నేను మదనపెల్లిలో ఉన్నప్పుడు నా లైవ్ లో మా ఇంటి దగ్గరే ఒక పాపే వెళ్ళింది ఫైవ్ ఇయర్స్ అయింది వాల్లకి చెరువు అబర్షన్ అయిపోతూ ఉంటే ఆమెకు మొక్కుకున్నారంట ట్విన్స్ పుట్టారు ఉమ్ పాపా ఆ కపోతే వాల్లు వైసఆస్ కానీ రెడ్డి అని ముందర వచ్చేలాగా రె డ్డి హన్విక అని అలా పెట్టుకున్నారనమాట వాళ్ళు
ఏం పేరక్క అమ్మవారి పేరు
రెడ్డమ్మ కొండ రెడ్డమ్మ కొండ
రెడ్డమ్మ ఒకే మదనపల్లి దగ్గర అక్క
మదనపల్లికి దగ్గిలే రా దగ్గరే రా మనకి తిరుపతి నుంచి గూడా దగ్గరే
తిరుపతి నుంచి గూడా దగ్గరే ఒకే ఒకే రెడ్డమ్మ కొండ
ఆ రెడ్డమ్మకొండ నీకి అక్కడ సండే పూటనే వెల్లాలి నీ పసరిస్తారు అక్కడ
ఓకే అప్ అంటే ఇప్పుడు మా మగ పిల్లలు కావాలి అనేసి అనంటే వాళ్ళకి
అలా మొక్కుకున్నా గూడా అవుతదన్ ట అవుతదంట మోస్ట్లీ అవుతదంట మన మనసులో అనుకోవాలంట మనకి ఈ పిల్లోలు కావాలా అనేసి అని
ఒకే ఒకే
ఊ
మాకు పాప కావాలి అని అనుకుంటన్నాము
టె కొంచం నమ్మకం మనము మంచిగా అక్కడికి వెల్లి ఆదివారాల్లో పసురు ఇస్తారు గదా అ అక్కడ పసురు ద తాగేసి ఆ మునిగేసి సా అక్కడ చెరువులో ఆ తడి బట్టల్తోనే వెళ్లి పసురు తాగి చెట్టు కింద పడు
చెట్టుకింద పడుకోవాలి ఒకే
అప్పుడు మన కళలో వచ్చి చెప్తుంది అమ్మ
ఒకే
ఉమ్ అంటే నీకది అవుతుందా లేదా అనేది ఒక పాజిటివ్నెస్ వస్తుందంట
ఒకే
ఉమ్
కే తెలుస్తాదన్నమాట అయితాదో లేదో అనేసనని
ఆ
ఓకే ఉ మా సైడు మా ఆనతోపాటి వర్క్ చేసే వాళ్ళు చాలా మంది అడిగారంట ఏదైనా హాస్పిటల్స్ ఉంటే చెప్ ప్పండి సార్ ఆ ఎక్కడన్నా ఏదనా ప్లేస్ ఉంటే చెప్పండి సార్ మాకు పిల్ల్లోళు లేరు అనేసి తనంటే మా ఆయన నాకు తెలియదమ్మా మాకు మ్యారేజైయి వన్ ఇయర్కి పోయారు ఎవరినన్నా ఉంటే కనుక్కొని చెప్తాలెండి అనేసిని అన్నారు
ఉ ఉ ఓకే అక్కడికి వెళ్ళులేరా పర్లేడాటా నీకు పే నీకు రిజల్ట్ అయితే ఉండాది
స
అంటే కొంచెం లేట్ అయినా కొంతమందికైతే త్రీ మంత్స్ ఆ కొంతమందికైతే ఫోర్త్ మంత్లో అంటా
ఉ ఉ ఎట్లయితే ఏముంద అక్క పిల్లలు కలగాల చాలా ఎన్ళక్కి వాళ్ళకి చెప్తా నేను వాళ్ళకి వెళ్ళమని చెప్తా మనం ఎంత సంపాదించినా ఏం ప్రయోజనం అక్క మనము ఉంటే మాత్రం పిల్లలు ఉంటేనే కదా ఆనందం ఏదైనా గూడా సరే వాళ్ళు లేకపోతే ఇంకెందుకు మనకి
మెను మనకి సండే లోనే అంటా అక్కడ ఇచ్చేది బస్సులు కూడా అంటే ఫుల్ జనాలు ఉం
ఈవినింగ్ వరకు ఉంటుంది కదక్క మార్నింగ్ నుంచి
ఈవినింగ్ ఆ మార్ ఈవినింగ్ వచ్చి సెవెన్ దాకే సిక్స్ థర్టీ సెవెను ఫుల్లుగా ఉంటారు రేష్యో అక్కడ ఆ సిక్స్ థర్టీ నుంచే ఓపెన్లో ఉంటాది సండే అయితే
ఒక్క సండే మాత్రమే ఇస్తారా
ఆ సండే ఇచ్చేది అంట పసురు సండే ఇస్తారంట ఆ అది ఇంకా పసురు తాగేసి అక్కడికి వెళ్ళాలి
ఓకే అంటే ఎక్కడ ఫేమస్ అన్నమాట
అదే ఒకసారి చెప్
రెడ్డి కొండగదక
ఆ రెడ్డమ్మ కొండ
ఆ ఓకే ఇంకా అక్క మీరు చూసిన వాటిలో ఇది స్పెషల్ గా అనిపించింది నాకు పిల్ ల్లలు లేని వాళ్ళకి ఇంకా మా సైడ్ గూడా ఒకటి ఉందక్క పులిగుండు అనేసానుని చెప్పానని ఈశ్వరుడిని టెంపుల్
ఆ విన్నా నేను ఎక్కడది
వెయ్యి అడుగులు ఎత్తుంటుంది అక్క పుల్లిగుండు పెనుమూరు దగ్గర
పెన్నుమూరు దగ్గర
ఆ చిత్తూరు నుంచి ఏళ్ళామంటే పెనుమూరు
ఆ విన్నాను రా విన్నా విన్నా పెనుమూరు అయితే విన్నాను గాని అదే ఆ షిప్
ఉ పులిగుండుకు వెళ్ళామంటే ఆ పైన ఉంటుందక్క దగ్గర దగ్గర వెయ్యి అడుగులు ఉంటుంది
అంటే ఇదేందంటే మనకి పర్సనల్ ప్రాబ్లమ్ అదే లేడీస్ ప్రాబ్లమ్ పీరియడ్స్ అయినా ఫిఫ్త్ డే ఆ సిక్స్త్ డే వెళ్ళాల్సి వస్తుంది
ఓకే ఓకే ఈ పసురు తాగడానిక
టైంలో వెళ్తే ఆ అప్పుడు మనక్ అసలవుతున్న లేదా అని కూడా మనకి కళలో వచ్చి చెప్పేస్తుంది చెట్టు కింద పడుకోవాలంట అదేదో చెప్తారంట అమ్మవారు ఆయన ఇచ్చింది మొ త్తం తాగేయాలంట పసరు అట్లా త్రీ టైమ్స్ ఏమో తాగల అనుకుంట
ఓకే చెప్తాను వేరేవాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్తాను అక్క నేను గూడా టెంపుల్కెళ్ళి ఏదన్నా మంచి జరుగుతాది అంటే ఎవరైనా వెళ్తారు కదా
ఎవరైన
దేవుడి మీద నమ్మకం ఉండే వాళ్ళు ఏళ్తారు ఏళ్ళని వాళ్ళు కి మనమేం చేయలేం
లేదురా యాక్చువల్గా వచ్చి ఫస్ట్లో ఎవరికి తెల్దు ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయింది అక్కడ. బోయికొండ గంగమ్మ కూడా చాలా డెవలప్ అయి పోయింది చాలా ఫేమస్ అసలు
వెళ్తారు అక్క మామూలుగా ఇవి అమ్మవారి మాల్లు కూడా వేస్
ముందు రోడ్డు సరిగ్గా లేదు ఇప్పుడు నీట్ గ గుడంతా బాగా రెన్యువెల్ చేసారు మంచిగా మెట్లుగానంచి ఆడ వేయి కి పోయేదాన్ని కూడా రోడ్డు బాగెసారు
ఇప్పుడు అందరూ ఫుల్ రష్గా ఇంక రష్గా ఉంటాదన్నమాట అయితే
ఉంటాది మ్
మీరిటుపక్క వస్తార అక్కా కాళహస్త్రీ టెంపుల్ గాని కాణిపాకం గాని
హలో అక్క
హలో హలో
చెప్పండక్కా
హలో ఆ చెప్మా ఆ వినిపిస్ ఇప్పుడు వినిపిస్తాందిరా హలో అదే చెప్పు అంటున్నా హలో
కాళహస్త్రి టెంపులు
వాళ్ళకి ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వు ఆ కాళహాస్తి మా అమ్మ వాళ్ళ ఊరే కదా
కాళహస్తి మా అమ్మ వాళ్ళ ఊరే ఒకే ఒకే బాగుంటుంది శివుడు గుడి కూడ అక్క ఇప్పుడు కూడా టైమింగ్స్ మార్చేస్ త్తరు కదా అప్పుడంటే ఆ ఈ పూజలు చేసుకునే దానికి టైమింగ్ అంటూ ఏం లేదు
మార్చేశారు ఆ సర సర్పదోష పూజ కూడా టైమింగ్ మార్చారు కాస్ట్ పెంచారు
కాస్ట్ పెంచారు అవునక్క
అసలు మేము తుడా వాటర్ ఫాల్స్ వెళ్దాం అనుకున్నాము కానీ ఎండకి భయపడి ఆగిపోయినాం అన్నమాట
అదీ లోపల కదక్క అక్కడక్కడలో వెళ్ళాలి మళ్ళీ చాలా దూరం ఉంటుంది.